హలో
బాగున్నావా
ఉ బాగున్నాను నువ్ బాగున్నావా
ఆ బాగున్న ఏం చేస్తానవు
ఏం చెలే ఊరికె వున్నా మ్మ్ కాలేజీ ఫెస్ట్ ఉంది రెడీ అయి పోవాల ఆ తిన్నా నువ్వు తిన్నావా
ఉమ్ తిన్నా
నువ్వేం చేస్తున్నావ్
ఇప్పుడు మ్ ఏం చేయలేదు ఏదో ఆలోచిస్తాన్న అంటే మనకి లైఫ్ ప్లాన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ కదా అది గుర్తొచ్చి ఆలోచిస్తా ఉన్నా
మరీ ప్లాన్స్ లేకుండా లైఫ్ ఇంపాజిబుల్ కదా
ఆహ్ అది కరెక్టే కదా ఆ ఆక్సిజన్ అనేది చెట్లే ఇస్ టె అది లేకపోతే ఇంకా మన రోలే ఉన్ డదు కదా బూమ్ మీద కాబట్టి
ఉమ్ మనం బ్రీత్ తీసుకోడానిక్ కూడా అవి చాలా ఇంపార్టెంట్ అసలు
ఉమ్ అవును నువ్ చెప్పింది కరెక్ట్ ఏ ఇంకా ప్లాంట్స్ వల్ల ఎన్విరాన్మెంట్ అనేది కొంచెం క్లీన్గా ఉంటుంది
ఉమ్ ఔను కార్ బన్ డయాక్సైడ్ ని అబ్ సబ్ చేస్ కొని ఆక్ సిజన్ ని మనకీ రిలీజ్ చేస్తుంది అయినా అవి ఎంత్తని తట్ టుకున్ టాయ్ కదా మనం అన్ని అన్ని కాలుషమ్ జేస్ ఉంటాము పొల్ యుష్ కింకానే వెహికల్స్ ద్వారా కనీ అన్ని చేస్తూ ఉంటం ప్లాస్టిక్ కాల్చడము అది అంత పీల్చుకొని మనకి ఆక్సిజన్ ఇస్తుంది.
అవును కరెక్టే కదా హ హ్ ఔనవున్ అలానే చెట్ ట్ల అనేది కు ఉన్నప్పుడు పొల్ యుషన్ అనేది గూడా కొత్ తగ్గిచచ్చు అన్ మాట తగ్గియ్ డాన్ కి గుడా హెల్ పవ్ తుంది
ఔను ఉమ్ చెట్లు ఎక్కుగా పెంచడం వల్ల మనకి ఫుడ్ కూడా ప్లాన్ ట్స్ నుండి వస్తయి కదా
హ్మ్ ఔను కరెక్టే ఆ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ గింజలు అన్ని ప్లాంట్స్ నుంచే వస్తయి
బ్లాంక్ ఉమ్మ్ ఔను యనిమల్స్ కూడా ప్లాంట్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి అంటే ఎ వాటిక్ కూడా ఆహారం దాన్ నించే గదా వచ్చేదీ
హ్మ్మ్ ఔవ్ ఔను కరెక్టే అలాగే మనమ్ కూడా అలే డైరేట్ ఇక వాట్ మీద్ డిపెండ్ అయి ఉన్నం
ఔను ఉమ్ ఇంకా వచ్చేసి మెడిసేన్ స్ లో కూడా ప్లాంట్స్ యూస్ చేస్తారు బ్లాంక్
ఔన్ ఔను కరక్టే ఆయుర్ వెదిక్ మెడ్ సిన్ స్ లో చోన ప్లా ప్లాంట్స్ అనేవి చాలా ఇంపొటెంటు
ఔను ఉమ్ లీవ్ సు రూట్ సు హెబ్ సు ఉ ఆ వన్ని యూస్ చేస్తారు ఆ
ఔను కరక్టే అలానే చెక్కతో ఓ చెక్క గుడాక్ ప్లాంట్స్ నించే ఓస్తుంది
ఔన్ ఔవును దాన్ నుంచి చెక్క నుంచి ఈ ఫర్ నిచర్స్ అంట హౌజెస్ సు హౌజేస్ కి ఓచ్చేసి కొంచమ్ చెక్క కావాల కదా అట్లా అంటే మంచం కానీ అలాంటివి చేస్ పనికి వాటికి యూస్ చేస్తరు అవి చెక్క
ఔన్ ఔవున్ కరక్ట్ అట్ నే పేపర్ గూడ మ్ ఆ ఈ చెట్ల నించే ఓస్తుంద
ఔనవ్ ను అ బుక్ సు నోట్ బుక్ సు అవన్ని
ఔను కరెక్టె ఇంకా హం ప్లాంట్స్ లే ఏమంటే ఈ క్లాయి మేట్ అనేద్ గూడ కొంచమ్ చ్ అంటే బ్యాలెన్ సో ఉంటిన్ దిన్ మాట అంటే ఎక్కువ అంటే ఏమత్ సుందంటే నేనే ఉన్నా ఒకొక చోట్ల వాన ఎక్కు బడిపోతుంది ఇంకొక చోట్ల వాన తక్కు పడుద్ నాల ఏం జరగ్ కుండా ప్లాంట్స్ అనేటివి చూస్ కుంటయి
అయి అది కూడా మళ్ళీ ఫారెస్ట్ లేకపోతే ఇంకా ఆ ఇవ్ వస్తయి అండ్ భూపంపాలంట ఏమేమో వస్తయి గదా వర్ శాలు కూడ తగ్గిపోతాయి హుమ్ హుమ్ చేడూ కుడ ప్లాంట్స్ ఇస్తాయి
ఆ
నీడ నీడని కూడా ఇస్తాయి ప్లాంట్స్
అవునవును ఇస్తాయి అవి ఎండాకాలంలో చానా ఉపయోగపడతాయి మనుషులకి
అవును అవును అంటే ఇపుడు ఎండాకాలంలో ఎక్కుగా ఎమ్ హీట్ టుంటుంది కదా దాన్ నుంచి చెట్లు అనేది బాగా ప్రొటెట్ ఇంగా ఉంటయి మనకి
కరెక్ట్ అలాగే ఈ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే? సాయిల్ అనేది కొట్టుకోపోతుంది కదా. అవి కూడా కొట్టుకోపోకుండా కూడా ఇవి ఆపు త్తయ్యాన్నమాట
ఉ అది కాక మళ్ళీ ఇంకా రూట్స్ వల్ల సోయిల్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ చెట్ల రూట్స్ వల్ల సోయిల్ స్ట్రాంగ్ గానే ఉన్ స్ట్రాంగ్ గా ఉం టేనే మనం ఇంకా కొన్ని చెట్లు నాటి ఇంకా చెట్లని బాగా పెంచచ్చు.
ఇంగ తెల్లని ఇట్లాజ్ ఈరోజు కాకుండా ఇట్లు కాపాడతాయి అప్పుడు ఫ్లడ్స్ టైమ్స్ లో. ఈ ల్యాండ్ స్లైడ్స్, ఫ్లడ్స్ జరగ్ కుండా ఉండడానికి పాసిబుల్ అవుతుందిప్పుడు
ఆ అవును అది కాక మళ్ళీ చెట్లని, ఆ ప్లాంట్స్ ని డెకరేటివ్ డెకరేషన్ కి కూడా యూజ్ చేస్తాము.
ఆ అవునవును చాల చోట్లా డెక్ రేషన్ కూడా యూజ్ చేస్తాము. అంక గార్డెన్స్ పాప్స్ ఏ చానా బావుంటాయి గదా గ్రీనరీగా
అవును చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అట్లే అందంగా. హౌస్ లో ప్లాంట్స్ పెట్టి ఫ్రెష్ గా ఫీల్ అవుతుంది ప్లాంట్స్ పెడితే
ఆ అవును కరే క్టే ఇంకా నువ్వు ఎప్పుడైనా ప్లాంట్స్ ఎమన్నా గ్రో చేసినావా ఇంట్లో?
ఆ నేను ఇంటి ముందు నాటిన ప్లాంట్సగా చేట్లనీ ఇంట్లో అయితే గ్రోత్ చేయలేదు.
ఆ అవును అంతేలే మంచిపని గదా అని నేను కూడా కొన్ని చ్ నాటాడానికి ట్రై చేయాలి.
ఉమ్ మనం ట్రీస్ కట్ చేయడం తగ్గించాలి ఇంకా. అంటే మనం కాదు అందరూ మ్
ట్రీ స్కట్ చేస్తే మన ఫ్యూచర్ జనరేషన్ కి ఏ మిగలదు అలానే
ఉమ్
కట్ చేయకపోతే మనకి పనులు జరగవు కాబట్టి ఎన్ని ట్రీస్ నరుకుతాము. అన్ని ట్రీస్ నా నాటడానికి కూడా ప్రయత్నిస్తే అప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది.
ఉమ్ అవును ఫ్యూచర్ కోసం మనం ఇంకా ప్లాంట్స్ ని సేవ్ చేయాలి. అందరూ మ్ ఉమ్ అది మన రెస్పాన్సిబిలిటీ ఇంకా ఫైనల్ గా వచ్చేసి ప్లాంట్స్ అంటే లైఫే మనకి ప్లాంట్స్ లేకపో తే ఇంకా మనమే ఉండం
ఔను కరెక్ట్ గా చొప్నావ్ ప్లాంట్స్ లేకపోతే మనకి శ్వాసే ఆడదు అంటే శ్వాష ఆడదు అంటే మనమే ఉండం కరెక్టే లే
హ్మ్ ఇంకా మనం శ్వాస తీసుకోవాలన్నా అవే కదా ఇచ్చేది ఆక్సిజన్ని మనకి
ఆ ఒక మూవీ యెష్ నాయిన నా పేరే మూవీ పేరే శ్వాస అనుకుంట.
అవునా డ
అది అంటే రాన్ రాన్ చెట్లు తగ్గిపోతాయి అలాని ఆక్సిజన్ కోసం అంటే ఆక్సిజన్ వీ సిలిండర్స్ ఉంటాయి కదా
హ్మ్ హ్మ్
వాటి కోసం కొట్టుకొని శచ్చిపోతారు మనుషులు అన్నట్టు
ఇంకా నిజంగానే అది ఆ ఇం క ముందు రాబోయే కాలంలో నిజంగానే జరుగుతుందేమో ఇంకా అది
ఆ జరుగుతంది ఖచ్చితంగా ఇన్ని జరుగుతున్నప్పుడు అది ఒకటే ఎందుకు జరగదు ఖచ్చితంగా
ఓం ఇప్పుడు చెట్లు నాటడం కంటే వాటిని అవసరాల కోసం ఎక్కువగా నరకడమే ఎక్కువైపోయింది
అవునవును ఎందోనే బుక్సు పేపర్స్ ఉడ్స్ యాడ చూసినా చక్కుండాలా లేవంటే గ్యాస్ సిలిండర్స్ ఇది అయిపేయింది గదా షార్టెజా ఇపుడు ఇంగ ఎక్కువైపోతుంది
హ్మ్ ఇంకా కొత్త ఇల్లు కట్నామంటే చాలు ఇంకా చెక్క మాత్రం కంపల్సరీ ఉండాల వాల్కి
ఆహా హా కరెక్టేలే
హ్మ్
కా టౌన్లలో హ్మ్ టౌన్లల్లో కట్లు ఉండవు గాబట్టి అమ్ తన్నారంట కట్లు టౌన్ లో
ఆ అవును నేను కూడా మొన్నా ఇన్స్టాగ్రామ్ లో చూసాను రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే అట్లా కట్టెలమ్మనీకి పొయినారు అమ్ముతున్నారు అట్లా కనపడింది రీల్
ఎప్పుడు ఈ వార్ ఆగిపో తుందో ఎప్పుడు ఈ సమస్య దీర్తదో
ఇంకా ఈ ఈ గ్యాస్ షార్టేజ్ వల్ల కూడా ఇపుడు చాలా చెట్లు పోతాయ్ ప్లాంట్సు
హ్మ్ కరెక్టే
హ్మ్ అంతే ఇంకా మన ప్రకృతిని మనమే నాశనం జేస్కుంటన్నం హ్మ్ ఇంకా సిటీస్ లో అయితే ఇంకా అంటే చెట్లుండవ్ కదా సిటీస్ లో ఎక్కువా అక్కడ ఎంత వేడిగుంటుందో అసలు అంటే వెయికల్స్ ఎక్కువ్ తిరుగుతూ ఉ టయి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువయేసి
చానా వేడిగా ఉంటుద్ అక్కడేమంటే ఇల్లుల్లు కూడా పక్కపక్కనే పక్క పక్ కనీ గొందిలా ఉంటుంది అసల్ స్పేసే ఉండదు
హ్మ్ అసలు అవి ఫ్యాన్లు ఫ్యాన్లు ఉన్నా కూడా ఎంత ఉడుకుబెడ్తదనీ హీట్లలో అయితే హ్మ్ ఇంకా ఇంట్లో అందరు బాన్నారా
ఆ బావున్నారు మీరు హాస్టల్లో అంతా బాన్నారా
ఉమ్ బావున్నాం అందరం సరే ఇంకా ఫెస్ట్కి రడీ అవ్వాలి నేను
ఆ సరే సరే మ్ బాయ్
సరే బాయ్